హలో హలో హలో హలో ఏం లేదు హలో ఆ తిన్నాను నువ్వు తిన్నావా
ఏం తిన్నా
ఏక్ కేక్ క ఆహా అన్నం తిన్లే కేక్ తిన్నం
అదేంటి
లేదు మా జూనిర్ కి ఇచ్చినం
అవునా
ఇద్దరు కొంచం కొంచెం
బ్యాట్ తేతివి
తచ్ పెనవాల్ తిల్లేదు
అప్పుడు తినొచ్చు కదా పెట్టుకోని పెట్టకపోతే అవ్వలేదా తాత ఇది ఇది ఇది నాకేం అర్ధం కావట్లే పోయిపుక
ఫైట్ మళ పడుతుంది సత్స మల్లా బ తిన కట్ చేస్తా
అంచి